యండి హలో
హలో హాయ్ అండి
హాయ్ మేడం గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి తిన్నార మేడం
ఆ చేసినాం అండి డిన్నర్ చేసినాం మీరు చేసిర్రా మేడం
ఆ
హలో
ఆ మేడం వినిపిస్తుందా
ఏం కర్రీ ప్రిపేర్ చేసి రండి ఇప్పుడు వినిపిస్తాందండి ఏం కర్రీ చేసిల్లు
ఉ
హలో
కర్రీనా పప్పు టమాటా వండినామండి ఆ పప్పు టమాటా అండి
పప్పు టమాట అవునా
వినిపిస్తలేదా మే
పప్పు టామా
మేడం
ఆ ఇప్పుడు వినిపిస్తాంది
హ్
తింటారాండి పిల్లలు ఇష్టంగా మరి పప్పు టమాటా
ఆహ్
హలో
పో పిల్లలకు ఇంక పప్పు అంటేనే ఫుల్లు ఇష్టం ఇంకా
అవునా మేడం పిల్లలు ఎందుకు పప్పు కర్రీ బాగా లైక్ ఆ పిల్లలు పప్పు కర్రీని ఇప్పుడు వినిపిస్తాంది అంటే కొంచెం లేటుగా వినొస్తంది
ఆ
ఉ పిల్లలు పప్పు కర్రీ కొంచెం ఇంట్రెస్ అంటారు వర్షం కొంచెం వాతావరణం
అవునవును పిల్లలకి ఇగ పప్పు అంటే బా బాగుంటది
అవునవును ముద్దపప్పు కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు కూడా నెయ్యి వేసి పెడితే కొంచెం లావవుతారట మేడం నిజమేనా హలో
ఏమిలే మా అబ్బాయికి నెయ్యి నెయ్యిేసి తినిపిస్తున్నా అయినా ఏమంతా లడ్డుగా అనిపియట్లేగా ఇప్పు వేయట్లేను గాని ఓ ఫ్ ఆ ఫైవ్ ఇయర్స్ వరకు వేసినా మా అబ్బాయికి
అవునా మేడం అంటే ఫైవ్ ఇయర్స్
నెయ్యి మా నెయ్యి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు నెయ్యి ఊక బాగా వాడేది మా అబ్బాయికి ప్యూర్ మల్లాది
అవునా మేడం అంటే మీరు చేసిందేనా స్వయంగా
ఆ రీబ్బిన్ వాళ్ళ
తన మరి
మేనమామకి బర్రలుంటాయన్నమాట ఆ పాల వ్యాపారం చేస్తాడు
ఆ హు
ఒక పదుంటయి ఆయనకి అయితే ఆయన పా మీరు ఇస్తారు కదా మాకు ప్యూర్ నెయ్యి పంపించేదన్నట్టు ఆల్రెడీ
ప్యూర్ నెయ్యి పంపించేదా
ఆ పంపించేద్ ఎప్పుడైనా మా అబ్బాయికి బాగా అలవాటయ్యింది అన్నటు చిన్నప్పుడు ఫస్ట్ ఉగ్గు తిన్నప్పటి నుంచి అయినా ఇగ అయినేకు నెయ్యి ఏసేద తినిపించేదాన్ని నెక్స్ట్ అది ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు అయినా బాగా వాడిండు నెయ్యి అయినా కూడా అప్పుడు ఉన్నాడు లే మీకు ఇగ వన్ టూ ఇయర్స్ వరకు కు లడ్డుగానే ఉన్నాడు కానీ తర్వాత తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బక్కగా అయిపోయిండు సన్నగా ఉంటుండు
అవునా మేడం పిల్లలకు కొంచెం మనం గా జీడిప బాదం పప్పు ఎగ్గు పెడితే కొంచెం పిల్లలు లావు అయితరూ అంట వైట్ ఎగ్ కూడా
అంటున్నారు. అట్లా ఈ అప్పు బాదం పప్పు జీడిపప్పు ఎటు చూసినా నేను అయితే అంటే పెట్టాలలే మళ్ళ రెగ్యులర్ పెట్టలేదుదా
కొంచెం బాగా తింటేనే అవుతారు కొంచెం పిల్లలు లైక్ చేయరు ఫుడ్ తినరు సరిగ్గ తినారు కదా వీళ్ళు కొంచెం కొంచెం కంపల్సరీ కొంచెం తింటుగా తిండి బాగా తిన్నోల్లే బాగా లావైతారు మేడం ఇది మాత్రం వాస్తవం ఫుడ్డు బాగా తీసుకున్న వాళ్ళు పిన్నలల్ల నేనైతే పెద్దలల్ల నాకు తెలియదుని పిల్లలు లావు ఆవ్వాలంటే మంచిగా రైస్ తింటనే అవుతారు. కొంచెం తినంగానే వీళ్ళు తినాలేరు పిల్లలు గానీ కొంతమంది పిల్లలు చూసినవ వాళ్ళు మంచిగా రైస్ తింటారు. వాళ్ళు మంచిగా ఉంటారు ఇప్పుడు మా బాబు మంచిగా తింటాడు మేడం ఏదైనా ఏ కారం ఏసినా అయినా కొంచెం మంచిగా తింటాడు ఫుడ్ తీసుకున్నాకడికి పాప తినలేదు అ అట్లా కొంచెం ఇబ్బంది పడుకుంట తిమ్ అమ్మాయి గంతే నే ఉంటది ఏం పెట్టినా ఎక్కువ తిన్నది ఫుడ్ నన్ వేజ్ అస్సలే తినదు అ పిల్లలు అంతే కాకపోతే గీ పాలు మార్నింగ్ టీ బదులు పాలు పోసి అందులో ఇంత అన్ని ఫౌడర్లు అంటే బూస్ట్ అన్నా హార్లిక్స్ అన్నా లేకపో పెడతే మంచిది ఆ మార్నింగ్ పరి గడుపున్నా రెండు జీడిపప్పులు ఒక రెండు దిన్న చాలు మేడము ఏం ఉన్నా మార్నింగ్ మేడం
జీడి పప్పు పెడతరా మేడం మా మేడం జీడిపప్పు పెడతార మేడం పిల్లలాకి
ఆ పెడతాం మేడం నేను లేకపోతే నానబెట్టిన పెసర్లు నానబెట్టి పేట్టిన పల్లీలు మొలకెత్తినయి తింటే చాలా మంచిది డైలీ మార్నింగ్
ఆ అవును
అట్లా పెడుతాం
నేను అప్పుడు కంచిపోయినప్పుడు అట్లా తీ న్నా మొలకలు అవి మంచిగా బలం పెరుగుతుంది. అని చెప్పేసీ
చాలా మంచిది. ఇంకా ఇక్కడ మా దగ్గర ఒక షాప్ కూడా ఉండే భర్తాన్ని కూడా అమ్మేది కానీ ఇప్పుడు ఇగ చెయట్లేదు. ఫైవ్ రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు పచ్చిపేసార్లు
ఆ శనీగలు అవివి కలిపి ఉంటే
ఉ మంచి టేస్ట్ ఉ కానీ పిల్లలు ఎక్కువ కొంచెం చేదు ఉండే సరికిగా తినారు కానీ తింటే మంచిది చాలా హెల్త్ హెల్త్కు చాలా మంచిది
అవు అలా అట్లాంటివి నచ్చవు పిల్లలకి ఏమైనా స్వీటు షాప్సల్లో చిప్స్ అవే నచ్చుతుది
ఉ
ఆ ఉల్లిపప్పు బాదం పప్పు అంటే వాళ్ళకి నచ్చదు
నచ్చదు నచ్చదు అస్సలే నచ్చదు అల ఆయిల్ ఫుడ్ కూడా ఇగ చీప్పులు గ్యారెలు పునుగులు ఈ ఆయల్ ఫుడే అట్లాంటిది నచ్చుతుది ఉమ్ ఉమ్ ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా మంచిగా ఉంటాయి మేడం తింటేగాని ఎక్కువ తినరు పట్ నానబెట్టీనే కాకుండా నార్మల్ ఐతే తింటారు కాని నానబెట్టితే తినరు కొంచెం కానీ అది ఎట్లా చాలా మంచిది హెల్త్కనీ
ఉ
ఒకటి రెండు తిన్న చాలు హలో
ఆ మేడం వినిపిస్తుందా
వినిపిస్తాంది మీకు వినిపియట్లే అండి వినిపిస్తుంది మేడం హలో
మేము విలేజ్లో ఉంటున్నాము అయితే సిటీ దగ్గర్లో ఊర్లో ఆ ఆ తెంటుకుందామని అనుకుంటానం
అవునా మేడం
మేడం వినిపిస్తుందా మీకు
ఎందుకోసం మేడం అంటే మీకు హలో అర్ధం కావట్లే సిటీ దగ్గర
మా దగ్గరలో ఉన్న సిటీ దగ్గర రూమ్తీసుకొని ఉందాంమని మా సారు రూమ్ చూసిండు అన్నమాట
ఊమ్
అయితే సిటీ సైడేమో వెనక్కి వెళ్దామని అంటున్నారు
రేపేనా మేడం ఎందుకు మేడం పిల్లల కల్చర్ ఇట్లా మారు బాగుంటాందన
ఏలేదేలే ఏ మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉంటరు ఇక్కడ వేరే ఉండండి అనేసి అంటున్నారు అయితే
ఉహూ
ఫోర్ రూమ్ రూమ్స్ ఉంటుంటాయ్ ఇగ కానీ దీంట్లో ఓ ఒకో
సిగ్నల్ సరిగ ఉండట్లే మేడం స్టక్ అవుతుంది వాయిస్
నా
హలో
ఆ మేడం
హలో
వినిపింస్తుదా నేను చెప్పేది
ఇప్పుడు వినిపిస్తాంది పోతాంది మేడం సిగ్నల్ కట్ ఐతాంది హలో
దగ్గర అవునండి మేడం తిన్నరా మేడం మీరు ఏం కర్రి చేశారు
మేమా మేడం బెండకాయ ఆ సూప్ పెట్టినా మేడం బెండకాయ సూప్ అంటే పిల్లలకు కొంచెం ఇష్టం ఫ్రై చేస్తే తినన్నారు కానీ సూప్ అంటే ఇష్టంమని సూప్ పెట్టినా
ఓహో మా ఇంట్ల కూడా అదే మాకు బెండకాయ ఫ్రై పిల్లలు తింటారుగాని మా ఇంట్లో ఇక పె పెద్దవాళ్ళకేమో
వీళ్ళకి సూపు చా వీళ్ళ వీళ్ళ కూడా కూడా స మాకు కూడా ఫ్రై అంటే నే ఇష్టంగానీ ఇక పిల్లల కోసం సుపు
ఉహ్
పిల్లలకు ఏది ఇష్ట ఉంటుందో
వీళ్ళ కేమో ఫ్రై అంటే ఇష్టం
మ ఇంట్లో
ముక్కిడి సార్ వాళ్ళ గిట్ల సార్ వాళ్ళ గిట్ల ఏ కావాలి ఇట్లా పుల్సే కావాలి వాళ్ళకి ఫ్రై చేసిన కూడాడవ
ఏమ్ బెండకాయలు బెండకాయలు కొంచెం వచ్చినప్పుడు వేయించుతాం చూడండి అవి కర్రీ ఏ ముందుకు కొంచెం వేంపలె అట్లా చేస్తారా మీరు హలో
లేదు అంటే చారు చేస్తా ఫ్రైడ్ చేస్తా గాని
అంటే మేము ఫ్రై చిన్న చిన్న పీసులు మనం కట్ చేసుకున్నాక ఫ్రై ఫస్ట్ మనం వేడిగా అయినాక పేనం వేడి అయినాక కొంచెం పచ్చి ముక్కా పచ్చి వాటిని వేసి కొద్దిసేపు ఆ జిగురు పోయి పోయేంత వరకు వేయించాల మేడం
ఎట్ల ఎట్లే మరి జీగురు ఎట్లు బోతుంది మడమ్
పోతుది కొంచెం అవి మంచిగా ఇట్లా మంచిగా అయితే అది అది మన హీటు కు ఏం పోయక ముందుకు కొంచెం వేడి చేసి కొంచెం ఎంపుతాం కదా అజ్జిగురు అనేది వెళ్ళిపోతది మనం ఫ్రై చేస్తే బాగా వస్తది మనం అట్లాయితే చేయకుండా డైరెక్ట్ ఫ్రై చేస్తే అది బంకా బంక బంక బంక జిగురు జిగురు ఉంటాది
నాకు
హలో
ఎన్నిసార్లు చేసినా ట్రై చేసినా ఆ జీగురు అనేది పోలేదు ఎందుకో
అందుకనే మేడం కొంచెం పెంక అది పేనెం వేడ అయినాక ఈ ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక మనం తాలింపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి వేసుకొని అల్లం వేల్లుల్లి వేసుకునకే ఇవి వేసుకోవాలే ఇవి ఫస్ట్ మనం వేయించుకోవాలే కొంచెం పేనెం మీద అట్లయితే బాగాస్తది మేడం మ్ అట్లా ట్రై చెయండి మీరు తప్పకుండా అట్లా జిగురు జిగురు ఉండదు బాగుంటది కర్రీ పిల్లలు కూడా మంచిగా తింటారు పిల్లలు పెద్ద
అట్లనా
మ్ అట్లే మొత్తం అవి బంక బంక ఉంటది కరీ తినబుద్ధి కాదు ఇవి కొంచెం మనం పేనం మీద వేయించాలి ప
ఫస్ట్ ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకని మళ్ళీ తీసి పక్కకు పెట్టాల్న్నా మరి
అట్లా కాదు మేడం ఇప్పుడు మనం బెండకాయలు కోస్తాం కోసినంక మనం పేనం పెడతాం పేనం పెట్టి బెండకయ్ కోసిన ము క్కళ్ళేయ్ డైరెక్ట్ య్ అల్ల ఎం పోయ ముందుకు అవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం అటు ఇటు గంటతోని కలబెట్టాలి కలబెట్టినాక పక్కకు తీసుకోవాలి తీసుకున్నాక వేరే దాంట్లోలకు ఆయిలేస్ కొని పచ్చిమిర్చి వేసుకుని అప్పుడు పోపుసుకోవాలే ఈ జిగురు అనేది అప్పుడు పోతది మనం వేడి చేస్ తాం కదా కొంచెం వేంపుతాం కదా అప్పుడు జిగురు అనేది ఉండదు వాటికి
ఓకే మేడం సరే మేడం
ఆ ఓకే మేమ్
ఆ
ఉ